మేడం
ఆ మేడం
హౌర్ యూ
ఐ యాం గుడ్ మామ్ వాట్ అబౌట్ యు మామ్
ఐయాఎమ్ సో ఫైన్ ఆ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయ అని చెప్పేసి తెలిసింది యాక్చువల్లీ నేను కొంచెం లాక్ ఆఫ్ అవేర్నెస్ తో ఉన్నా మన ఎగ్జామ్స్ దాని గురించి కొంచెం బయటకి వెళ్లి ఉండే మన వరికి సో మీరు ఆ ఇన్విజిలేషన్ నేర్చుకున్నారు కదా ఎలా జరుగుతుంది ఏంటి
ఆ ఇన్విజినేషన్ అంతా బానే అవుతుంది మ్యామ్ ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ రోజుటి వరకు ఇంగ్లీష్ అయింది అంత పేపర్ అంతా పిల్లలు పిల్లలందరూ అర్థం చేసే విధంగాను ఇస్తున్నారు హలో
ఓకే ఓకే
ఎంత ప్రిపేర్ అయితే అంత బాగా అట్టెంప్ట్ చేయగలుగతారు. పేపర్ అనేది ఓన్లీ హై అ స్టాండర్డ్ గ కాకుండా అందరూ అట్టెంప్ట్ చేసే విధంగానే పేపర్స్ అన్ని వస్తున్నయి
సో మన సొసైటీ పిల్లలు ఏలా రాస్తున్నారు అంటే మనము టీచింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు అంత బాగుండేది ఆ ఈసారి నేను కొంచెం నా హెల్త్ ఇష్యూ వల్ల నేను దూరం అవుతున్నా కదా పిల్లలతో సో మేడం వాళ్ళు మీరే మే ఉన్నారు మన సొసైటీ పిల్లలు ఎలా రాస్తున్నారు ఎలా చదువుతున్నారు అండ్ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది అంట కదా ఈసారి
హా అవును మేం ఫోర్ డేస్ గ్యాప్ అంటే ఇంకా ఒకరు ఒ ఒక్కరికి ఒక్కొక్క విధంగా క్యాపబిలిటీ ఉంటుంది కదా మ్యామ్ సో అలా ఎవరి ఆ ఫోర్ డేస్ అనేది కొంచెం తో కొంత కొంతమంది పిల్లలు ఎలా అంటే టూ టైమ్స్ చదివితే రిసీవ్ చేసుకుంటారు త్రీ టైమ్స్ చదివితే రిసీవ్ చేసుకుంటారు అట్లా అలాంటి పిల్లలకి ఆ ఫోర్ డేస్ అనేది చాలా బెనిఫిట్ లా ఉంటుంది మామ్
ఓకే మన సొసైటీ పిల్లలు కంటే ఈసారి హాఫ్ ఇప్పుడు సందీప్ కూడా ఈజీ గానే అవుతున్నాయని అనుకుంటున్నాను నేనైతే అండ్ ఈ ఫోర్ డేస్ రావడం అనేది ఇది ఒక అందుకు మంచిది అనిపిస్తుంది నాకు కూడా వాళ్లు కొంచెం ప్రిపరేషన్‌లో. హడావిడిగా కాకుండా, ఆ కొంచం టైమ్ దొరికింది మాకు మేము గూడా కొంచెము డెప్త్ గా ప్రిపేర్ అవ్వడాని, వెళ్ళడానికి మంచిగా రాయడానికి అని అనుకుంటున్నట్టున్నారు కదా.
అవును, టెన్షన్ ఫ్రీ అనమాట మాకు.
ఓకే
ఓకే, ఆ విధంగా ఉంటుంది. మన సొసైటీ పిల్లల గురించి అయితే తెలిసిందే. ఇంకా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లు ఎంత మనం ఎలా చదివిస్తే సము తెలిసిన విషయమే గదా. సో, అందర్ బానే. రాస్తున్నారు, మామ్. రిజల్ట్ ఎక్స్‌పెక్టింగ్. రిజల్ట్ గూడా బానే వస్తుంది అని అనుకుంటున్నామా
ఓకే, ఆ రావాలిగూడా.
ఆ వస్తుంది కచ్చితంగా.
హా. లెటర్ అన్ వాళ్లే అన్. చూస్తే, వేరే పిల్లలు కూడా మళ్లీ ఆ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చదువుతూ ఉంటారు, కదా? వాళ్లకు చేసుకోనివ్వండి. ఇంగా, ఈ పిల్లలు కూడా స్కోరింగ్‌ మంత్. మంచిగా వచ్చింది నంతే, లైక్ నార్మల్, లైక్ హీప్, మంచిగా, ఎడ్యుకేషనల్. ఆ సోర్సెస్ అనేవి ఉంటా ఉంటాయి. సో, హార్డ్‌లీ ఆ మన పిల్లలతో చేసి. ఆ, ఎంపీసీ, బైపీసీ. తి, స్ట్రీమ్‌లోనే ఎక్కువగా చూపించాం, కదా? లాస్ట్. ఎవరికైతే. ఈసారి మనా అడిషనల్‌గా ఏ. యాడ్ చేశారా, లైక్ ఆర్ట్స్? ఇపో వెల్ప్.
వావ్! ఆ చేశాం, మామ్, లైక్. ఇంకా సీఈసీ ఎంఈసీ గ్రూప్స్ అవి ఆర్ట్స్ గురించి ఉన్నాయి వాటికి గుడా ఎంత అంటే యాజ్ ఎ ఎంపీసీ బైపీసీ కూడా ఎంత స్టాండర్డ్‌గా పిల్లలు అనేది ఉంటున్నారో అద. అదే విధంగా, సీఈసీ, ఎంఈసీ వాళ్లక గుడా ఉంది. ఏ విధంగా అంటే, ఇన్ ఫ్యూచర్‌లో సీఏ చార్టర్డ్ అకౌంట్స్ దానికి సంబంధించినది. ఎవరూ అంత ప్రిఫర్ చేయట్లేదు. సో, వీళ్లు ఇప్పద్‌నుంచి. మనం వీటిపైన ఫోకస్ చేసి, వాట్. తి గురించి పిల్లల కేట . డీటెయిల్స్, ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల. వాళ్లకి స్కోప్ పెరుగుతుంది, అనమాట. అది ఎంతైనా, ఓహ్, ఇది జేస్తే బెనిఫిట్ కదా, అలా అనేసి ఉన్నాయి అండి. ఆర్ట్స్ పైన కూడా పిల్లలకి చెప్పే విధంగా చెప్తున్నారు. ఏదైతే అంటే, ఇన్ ఫ్యూచర్‌లో ఏదైతే బాగుంటది. అది చెప్పే విధంగ చెప్ న్నాం బట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళమనడం ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్
ఒకే పిటి మేడం కూడ మంచిగా ఆ ఫిజికల్ యాక్టివిటీస్ అంతా కూడ బాగా చేపిస్తున్నారు అని చెప్పేసి విన్నా నేను ఈసారి ఖచ్చితంగా డిఫెన్స్ వైపు కూడా వెళ్లేేలాగ ఈవెన్ గర్ల్స్ డివైడ్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నా నేను అసలు సొసైటీ నుడి డిఫెన్స్ వైపు వెళ్ళడం అని అంటే చాలా వరకి డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో ఉ ఉన్నారు పిల్లలు ఇప్పుడు వరకి కానీ డిఫెన్స్ వైపు వెళ్ళిన వాళ్లు చాల తక్కువ కదా కదా ఈ సారి కొంచెం ఫోకస్ చేశారని తెలు సి సో అది నాకు వినంగనే చాలా చాలా బాగ అనిపించింది అండి
అవును ఉంది అదే మ్యామ్ పిల్లలకి స్టడీస్ ఎంత ఇంపార్టెంటో కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో అది దానిపైన ఇంకా క్యాప్ బుల్ తొ ఉంటే ఏ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ కైన పిల్లల్ని తీసుకొని అందులో వాళ్ళు బెస్ట్ ఇచ్చేలాగా మేము ట్రై చేస్తున్నాము
ఉ
ఉ ఆ విధంగా ప్రతి దాంట్లో పిల్లల్ని మోటివేట్ చేస్తామండి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ఫిజికల్ గ కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా అండి
అవునవును ఫుడ్ బాగా తింటున్నారా అందరు ఈసారి మెనూ కూడ డిఫరెంట్ ఫెంట్ గా ఆ పెడుతున్నారు కదా
అవును మామ్ పెడుతున్నారు
కుంటందంటలా
హ్ అందరికి నచ్చే విధంగానే ఉ
మోస్ట్లీ ఇంకా పిల్లలనుండి కంప్లైంట్స్ రావట్లేవు అంటే బాగున కంప్లైంట్స్ వస్తున్నాయి లేదు ఆ ఎక్కడ ఒక దగ్గరకి పోతుంది అని అనిపిచ్చింది
ఓకే కానీ మోస్ట్లీ పిల్లలు ఏంటంటే ఆ అంత హెల్దీ ఫుడ్ ని ఇష్టపడరు బట్ ఇక్కడ ఏంటంటే ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది కాబట్టి అదే విధంగా పిల్లల్ని చెప్పడం జరుగుతుంది ఇవాళ
ఆ అది కొంచెం బెల్లం వేసి రాగి మాల్ట్ చేయడము చికి పెట్టడం చేస్తున్నారంట ఆ అది కొంచెం గ్యాస్కీ కొంచెం అదివ ఆ హెల్ది ఫుడ్ గదా మనకి ఊళలి బట్టా మనది చి కి పెట్టడం అన్న
అవునుమా
ఆ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చే సార చెప్ప తెల్స్ ఉంది ఆ గర్ల్స్ కి స్పెషల్ గా మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు బాగుంటారు అని చెప్పేసి కేర్ తీసుకోవాలని చెప్పేసి ప్రిన్స్ ఎవరితో మాట్లాడని చెప్పేసి వి ఆ
అదే మీరు విన్న అంతా ఆ కరెక్టే అండి కానీ మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి.
ఆ యాక్చువల్లీ మా ఇంటి ముందు పాప ఇప్పుడు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంది నేను రిసెంట్గా అని వచ్చాన అనమాట డిస్చార్జ్ అయి పోయి సో ఆ ఎ నాన్న ఎలా చదువుతున్నావు ఎంత వరకు వచ్చింది అని అంటే తను చెప్పేసింది ఇలా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి మాకు ఇంక ఇలా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి
ఓ
సో ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళి అడిగేటప్పటికి కీ తను కూడా సొసైటీ అమ్మాయి అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఆ ఫోర్ డేస్ గ్యాప్ రావడంతో కొంచెం తనకి స్టమక్ అప్సెట్ అయింది. ఆ సో ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్ సో లేదంటంటే ఎగ్జామ్స్ తర్వాతే యె వాళ్ళొచ్చేది ఇంకా పాపనడిగితే చెప్తుంది ఇలా ఇలా చె పిరియడ్స్ వచ్చాయి ఇలా జరుగుతుంది అని సో ఇంకా ఉంది.
ఓకే అంతా బానే ఉందండి ఇప్పటి వరకి చాలా మంచిగా జరుగుతున్నాయి
సో ఆ అంటే పిల్లలు ఏం తీసుకు వద్దాం అనుకుంటున్నట్టు నెక్స్ట్ ఎంపీసి బైపీసి
వాట్ ఎవర్ దే వాంట్ అలా వాళ్ళని ఫోర్స్ చేయలేం కదండి మీరు ఇది చదవండి అది చదవండి అని
ఆ మనం కోర్స్ చేయడానికి ఏం లేదు కానీ ఆ ఒక చిన్న రివ్యూ ఏమైనా చేస్త రా
ఆ చేసామండి ఏ ఏంటంటే ఇప్పుడు లైక్ ఎంపీసి తీసుకున్నారు అనుకోండి ఆ అందులో ఎలక్ట్రానిక్స్ అ అంటే నెక్స్ట్ బీటెక్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అందులో ఎలక్ట్రాన్స్ అయి బెస్ట్ ఆప్షన్ అనేది ఒకా టాక్ ఉంది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మొత్తం ఏఐ అనేది వస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఆ కరెంట్ అనేది టచ్ చేయలేరు ఇంకా ఇన్ చాలా టోక్యో కంపెనీస్ టాటా కంపెనీస్ లా సెమమి కండక్టర్ ఫ్యాక్టరీస్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ప్లాన్తో ఉన్నారు కాబట్టి అది తీసుకుని ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని చదివితే ఫ్యూచర్ లో వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట
అవును
ఉంది
ఇప్పుడు వచ్చే ఇ ఈ ఏఐ ఆ ఫీచర్స్ అవన్నీ కూడా ఆ అవును పిల్లల కి సిస్టమ్ క్లాసెస్ జరుగుతున్నాయా
ఆ జరుగుతున్నాయండి వాటి
సో ఏఐ ఫీచర్స్ వాళ్ళు ఆ
హుమ్ చేయగలుగుతున్నారు లైక్ డేటా స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈ విధంగా జస్ట్ ఫిక్స్ అన్మాట
ఓకే ఓకే మినిమం టచ్అప్ ఉంటే ఇంకా ఆ ఈ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ టైమ్ వచ్చేటప్పటికి కొంచెము అది ఇది మిక్స్డ్ గా నేర్చుకుంటూ ఉంటే అలా ఫ్యూచర్ కి అది యూజ్అవుతుంది కదా లైక్ ఏవైన సర్టిఫికేషన్ కోర్స్ లాగా ఉ ఇది కూడా బావుంట డెదేమో
టికెట్స్ కూడా ఇంట్లో చేసాను మ్యామ్ వాళ్ళకి అంటే బెస్ట్గా ఎవర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి సర్టిఫికెట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది
ఓకే ఓకే ఆ సర్టిఫికెట్ కోర్సులు ఏమైనా చేస్ ఉంటాయి గనుక వాళ్ళకి గెటింగ్ జాబ్ అనేది ఈజీ అవుద్ది
అవునుమా అవును
హ్మ్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా చాల చాలా వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా సో పిల్లలకి అది చూడడం అనేది వాటి మీద అవేర్నెస్ అనేది ఉంటుందా
ఆ ఉంటుంది మ్యామ్ ఈ ఏ ఆ విధంగా అవేర్నెస్ వాళ్ళకు కూడా తెలియాలి కదా మా ఏం జరుగుతుంది ఎలా ఉండాలి ఇన్ ఫ్యూచర్ లో మనం ఎలా ముందుకెళ్ళాలి ఏది నేర్చుకుంటే బావుంటుంది అన్న గైడెన్స్ కూడా వాళ్ళకి ఇస్తంది సమయం
అదే కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఆ ఆ లోపల లోపలే పెట్టేసుకుంటారు బయట ఏం చెప్పరు కొంత మంది ఎక్స్టీరియర్ వాళ్ళు ఉంటారు కొంత మంది ఇంటీరియర్ వాళ్ళు ఉంటారు లోపల పెట్టేసుకొని ఏం మాట్లాడు ఉన్నా సో ఇద రెం
వాళ్ళు హ బట్ అలా ఏమి ఉండదు మళని అడుగుతాం మేము వాట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ అనేసి బట్
ఓకే మేడం ఆ థాంక్యూ సేవ్ ఎ నైస్ డే
ఓకే థ్యాంక్ యూ మ్యామ్